ఎంత అదే నువ్వు ఈ యాప్ డౌన్లోడ్ చేపించిన ఆ
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది అరే నువ్వు ఈ యాప్ డౌన్లోడ్ చేపిచ్చినావు కదా అసలు ఏంటి దీని గురించి
ఇ ఇది కార్య అనేది యాప్ ఇది ఓన్లీ గర్ల్స్ కి మాత్రమే ఇందులో ఏంటిదంటే ఇప్పుడు మనం ఇంటికాడ అంటే గర్ల్స్ చాలా మందికి ఇంటికాడే ఉంటారు కదా ఎంత చదివినా సో ఇంటి కడ ఉండే వాళ్ళ కోసం లైక్ ఇప్పుడు స్టూడెంట్ కోసం పాకెట్ మనీ అవునా పాకెట్ మనీ వినిపిస్తుందా ఇప్పుడు
హా
హలో
ఆ వినబడుతుంది ఆ వినబడుతుంది హా
ఆ పాకెట్ మనీ ఎర్న్ చేయనికి నీకు ఇదొక మంచి అవకాశం అన్నమాట
ఆ
ఆ ఇది ఎలా అంటే మనం ముట్త ఆ
మనీ అంటే మనం ఏం చెయాలి హలో
ఇందులో ఏమో కొన్ని టాస్కులు ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టాస్క్ ఏంటిదంటే ఫోనే ఫ్రెండ్ అని ఒక టాస్క్
అంటే
ఫోన్ వఫ్రెండ్ అంటే నువ్వు ఈ యాప్లో నుంచే మీ ఫ్రెండ్స్కి కాల్ చేయాలి ఈ యాప్ లో నుంచ మీ ఫ్రెండ్స్ కి కాల్ చేసి ట్వంటీ మెంబెర్స్ కి కాల్ చేయ్యాలి సో నువవు ఇప్పుడు ట్వంటీ మెంబెర్స్ కి రిఫర్ చేయాలన్నమాట ట్వంటీ మెం ట్వంటీ మెంబర్స్రీ డి రిఫర్ చేసి నువ్వు ట్వంటీ మెంబర్ సటికి ఈ ఫోన్ ఈ యాప్ లో నుంచి కాల్ మాట్లాడాలి అడ్ లైక్ లైక్ దీని గురించి చెప్పాలన్నమాట వాళ్ళకి తెలిసే ఎలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ను్ అట్లా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితేనే వాళ్ళు కూడా చేసి వేరే వాళ్ళకి చెప్తారు
అంటే నువ్వు తొందరగా డౌన్లోడ్ చేపిచినావు కదా దానికి అంటే దీని గురించి నాకు ఇంకా ఏం తెలివదు కదా,
ఆ ఇదేం దంటే ఇప్పుడు మనము టాస్క్ మనకు ఏ ఏ లాంగ్వేజ్ లో అయినా ఉంటదిరా ప్రజెంట్ అయి తెలుగు ఇది ఏంటిదంటే మనం ఇద తెలుగులోనే రీడ్ చేసుకొని కొంచెం నాలెడ్జ్ అనేది గైన్ చేసుకుంటాం, లైక్ వాళ్ళు స్టురీస్ రూపంలో ఇస్తారు లేదా కన్వర్జేషన్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే కన్వర్జేషన్ ఎవరితో ఎట్లా మాట్లాడాలి, కమ్యూనికేషన్ పెంచుకోనికి ఇది ఒక అవకాశం అన్నమాట వేరే వాళ్ళ తోటి సో నాలా వాళ్ళతోని మాట్లాడడం వల్లన మా ట్లాడడమే కాదు ఒక టెన్ మినిట్స్ మాట్లాడం వలన టెన్ మినిట్స్ కి పర్ వన్ కాల్కి నీకు హండ్రెడ్ రూపీస్ అనేది వస్తది
అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడ కొండలో వచ్చేస్తారా
ఆహా ఇప్పుడే రావురా అక్కడ ఏంటదంటే నీకు వన్ టు ట్వంటీ కాల్స్ చేస్తే ఒక టాస్క్ అది సో అక్కడ జస్ట్ మనీ అనేది నువ్వు ఫస్ట్ వన్ టు ట్వంటీ కాల్స్ అయిపోయిన తర్వాత మాత్రమే నీ అకౌంట్ లో నీకు అక్కడ లావాదేవీలు అని ఉంటది అందులో నీకు మనీ అనేది పడతది దాని తర్వాత నిగుూఫ్ ఫోన్పే అనేది ఉంటే నువ్వు యాప్ ని అది ఫోన్పే నెంబర్ లేదా యూపీఐ ఐడి అక్కడ ఎంటర్ చేయ్యాలి లేదు నాకు అని అనుకుంటే నువ్వు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అక్కడే ఇవ్వాలి సో అక్కడ ఇచ్చిన తర్వాత ఫస్ట్ నీకు టూ రూపీస్ పడుతుంది అంటే ఇది అకౌంట్ మీదా కాదా ఎస్ ఆర్ నో నాదే అని చెప్ప్ అ ఎస్ అని క్లిక్ చేయాండి ఎస్ అని క్లిక్ చేసిన వితిన్ సెకండ్స్ లోనే నీకు మిగతావన్ని వస్తాయి ఫర్ సపోజ్గా టూ థౌజండ్ అని వచ్చేసి ఇప్పుడు టాస్క్ కంప్లీట్ చేసాం నీకు టూ థౌజండ్ వచ్చింది అంటే నీకు ఇప్పుడు ఫస్ట్ టూ థౌజండ్ రూపీస్ నీ ఫోన్పే నెంబర్కి లేదా నీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది వచ్చిన తర్వాత నీకు ఎస్ఆర్ నో అని మెసేజ్ వస్తుంది అప్పుడు నువ్వు ఎస్ అని చెప్తే మిగతా పైసాల్ అండ్ నైన్టీన్ ఎయిటీ టూ నైన్టీన్ వన్ నైన్ నైన్ ఎయిట్ మనీ అనేది నీకు వస్తుంది తర్వాత
హా
సో ఇక్కడ ఏందుకంటే మిమ్మల్ని నేను ఎగ్జాట్గ్ నువ్వు ఇది చేస్తే నీకు టూ థౌసండే వస్తది అని నేను చెప్పలేను ఇదేంటిదంటే నీ పెర్ఫార్మెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో నువ్వు వాళ్ళతో కాల్ ఎలా మాట్లాడుతున్నావు ఎన్ని మినిట్స్ మాట్లాడుతున్నావు అనేది ఇక్కడ కౌంట్ చేస్ స్తారనమాట దాన్ని బట్టి వాళ్ళు మనీ అనేది మనకి ఇస్తారు
అంటే ఎన్ని మినిట్స్ మాట్లాడాలి ఒక మం
మినిమం టెన్ మినిట్స్ మాట్లాడాలి రా ఇందులో ఎందుకంటే పర్ వన్ మినిట్ కి అ వన్ మినిట్ కి టెన్ రూపీస్ అనుకో సో టెన్ మినిట్స్ కి హండ్రెడ్ రుపీస్ వస్తాది ఇప్పుడు నేను కాల్ చేస్తున్నా కదా నీ సో నా ద్వారా నా రిఫరల్ కదా నేను రిఫర్ చేసా కదా సో నీకు ఎయిటీ వస్తాది ఇప్పుడు నువ్వు ఏం చెయ్యాలంటే ఇప్పుడు నువ్వు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకున్నావు ఫామ్ ఫిల్ చేసుకున్నావు ప్రొఫైల్ టాస్క్ అనేది కంప్లీట్ చేసావు
అంటే ఇప్పుడు నేను కూడా వేరే వాళ్ళతో మాట్లాడవచ్చా ఇలా అని
అవును మాట్లాడవచ్చు అది ఎలా అంటే ఇప్పుడు నేను ఎలా అయితే నీకు ఫామ్ ఫిల్ చేపించానొ టాస్క్ ఎలా కంప్లీట్ చేపించానో అలా నువ్వు మాట్లాడనికి ఒక ట్వంటీ మెంబెర్స్ కి నువ్వు యాప్ అనేది డౌన్లోడ్ చేపించాలి అంటే నువ్వు మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేయాలి అలా రిఫర్ చేస్తే నీకు పర్ వన్ మెంబెర్స్ కి హండ్రెడ్ రూపీస్ వస్తాది నువ్ మాట్లాడితే అది కూడా కాలు ముందుగా మాట్లాడితే నీకు హండ్రెడ్ రూపీస్ వస్తాది
అంటే కాల్ మంచిగా అంటే మీళ్ళ ఇంకా మాట్లాడేతే సరిపోతుందా ఇంకా
అవును కాని ఇంకా ఈ దీని గురించి బ్రీఫ్ గా చెప్పాలి అన్నమాట వాళ్ళకు ఇప్పుడు నీకు నేను చెప్పా కదా సో ఇది ఎలా అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యిందంటే నాకు తెలిసి మనం లాస్ట్ జూన్ ఫైవ్కి స్టార్ట్ అయ్యింది రా ఇవి అంటే ముందే స్టార్ట్ అవ్వచ్చు బట్ నాకు లాస్ట్ ఇయర్ జూన్ అందరికీ తెలుసు జూన్ ఫైవ్ లో స్టాంటింగ్ అప్పుడు ఏమ్ ఉండేది అంటే డిస్కారెబింగ్ ది పిక్చర్ అంటే లైక్ వాళ్ళు ఓక హొటల్ ఇస్తారు రా ఆ హోటల్ పిక్చర్ ఇస్తారు ఆ హోటల్లో ఏమ్ ఏమ్ కనిపిస్తున్నాయి నీకు ఆ పిక్చర్ లో ఏమేమి ఉన్నది అనేది నువ్వు తెలుగులో నీ ఓన్ వర్డ్స్ లో నువ్వు దాని గురించి చెప్పాలన్నమాట
ఆ
దాని తర్వాత ఏమో స్టోరీ స్టోరీ టేం గగ్ స్టోరీ టంగ్ అంటే వాళ్ళు మన స్టరీస్ ఇస్తారమాట ఆ స్టోరీని మనం తెలుగు రికార్డింగ్ చేయాలి లైక్ తెలుగు టెక్ట్స్ బుక్ చదువుతాం కదా అలా టెక్స్ట్ బుక్స్ చదివినట్టు అవి చదివి ఏమో మనం రికార్డ్ రికార్డ్స్ అనేవి సెండ్ చేయాలి అలా మన రికార్డ్స్ మనం సెండ్ చేస్తే పర్ వన్ టాస్క్ కి ఫైవ్ హండ్రెడ్ అట్లా నాకు వచ్చినాయి నిన్ను లాస్ట్ లాస్ట్ అంటే లాస్ట్ టూ త్రీ మంత్స్ అప్పుడు ఏమో నేను ఇలానే చేసి ఒక ఫోర్ థౌసండ్ చేసాను ఎందుకంటే మా అమ్మది మా డాడీది టూ మొబైల్స్ ఉండడం వలన నేను ఇద్దరు మొబైల్లో నేను మా చెల్లి ఆ చేసామన్నమాట
అవునా
ఇప్పుడు ఆటాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏమొచ్చిందంటే ఇప్పుడు ప్రజెంట్ ఫోన్ ఫ్రెండ్ అని వచ్చింది అంటే ఫస్ట్ మనకు డిస్క్రైబింగ్ అనేది ఒకటి వచ్చింది డిస్ డిస్క్రైబింగ్ వచ్చేసింది తర్వాత రీడింగ్ వచ్చి సింది రీడింగ్ అట్ ది సేమ్ టైమ్ మనము చదవడం కూడా నేర్చుకున్నాం ఇప్పుడు ప్రెసెంట్ ఎంటిదంటే కమ్యూనికేషన్ ఆ లైక్ ఇప్పుడు ఎల్ ఎస్ ఆర్ డబ్లుూ ఉంటది కదా లైక్ లిసనింగ్, రీడింగ్, రైటింగ్ అనింటది కదా లైక్ సేమ్ వే ఇలానే ఉంది ఇది కూడా లైక్ మనం టైం వేస్ట్ చేయకుండా ఇది అంటే ఈ యాప్ యూస్చేయడం వలన మనీ ఎన్ చేసుకుంటావు ఎట్ ది సేమ్ టైం నువ్వు నాలెడ్జ్ కూడా గెయిన్ చేస్తావు ఇక్కడంటి టైం వేస్ట్ అనేది కూడా ఉండదు ఎందుకంటే నువ్వు అన్యూస్ఫుల్ థింగ్స్ స్క్ర్రాచెస్ ైలైక్ ఒకరితో ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకుంటున్నాం ఇప్పుడు లై మనం ఎ స్తాంటే లైక్ మనం స్టూడెంట్ కదా ఇప్పుడు మనము మనకు టైం దొరికితే మన మేము ఆ ఇన్స్టా స్క్రోలింగ్ సగం టైం అంతా వేస్ట్ చేసేస్తాం
ఆ అంటే ఇప్పుడు మేము హాస్టల్లో ఉంటున్నాం కదా మా దగ్గర ఎనీ టైమ్ మొబైల్స్ ఉండదు. మళ్ళీ ఎనీ టైమ్ మొబైల్స్ లో ఎలా
ఆ సున్నా ఆ మొబైల్ ఉండదు. కనీ ఏ అంటే దీనికి టైమ్ అనేది ఏమి ఉండదు. ఇది ఫుల్ టైమ్ జాబ్ కాదు ఇది లైక్ పార్ట్ టైమ్ జాబ్ ఎప్పుడైనా సరే ఏ నైట్ అయినా సరే నీకు ఎప్పుడైతే అయితే వీలు ఉండదో అప్పుడు చేసుకోవచ్చు ఇది
అవునా
సండే గట్టిగా కూర్చొని ట్వంటీ మెంబెర్స్ తోటి ఇది యాప్ అనేది డౌన్లోడ్ చేపిస్తే, ఆ ట్వంటీ మెంబెర్స్ తోటి కాల్ మాట్లాడితే నీకు టూ థౌసండ్ అనేది వచ్చేస్తుది నీ టాస్క్ అనేది అయిపోయినట్టే వన్ డే లో చేసేయవచ్చు. ఇది
అంటే ఇప్పుడు ట్వంటీ మెంబర్స్ తో మాట్లాడకపోతే మనకు కు మనీ రాదు.
అవును రాదు కదా మనం మాట్లాడ్ హండ్రడ్ రూపీస్ అంటే ఉత్తిగా రాదు
అంటే ఇప్పుడు నేను కూడా ట్వంటీ మెంబర్స్ తో ఈ యాప్ ని డౌన్లోడ్ చేయిపిం చి వాళ్ళక్ తే లైక్ నువేల నాతో ఫార్మ ఫిలిప్ చేపించావో అలా నెన్ వాళ్ళకు చేపించాను.
అవును అలా ఫామ్ ఫిల్స్ చేపిస్తే ఆ నీకు వాళ్ళ వాళ్ళతో మాట్లాడానికి ఛాన్స్ ఉంటది అనమాట. అంటే ఇది లైక్ మనం నార్మల్ కాల్స్ మాట్లాడొద్దు ఫోన్లోనే ఈ కార్య యాప్లోనే ఫోన్స్ అనేది మాట్లాడతాం. ఆ ఇది ఫేక్ కాదు ట్రస్ట్ చేయు, ఆ నీక్ మంచిగా మనీ అనేది కూడా వస్తాది ఇది చేయడం వలన ఆ నెన్ ఇప్పుడు ఏం చెయ్యాలే? నీకు లింక్ సెండ్ చేసా కదా ఆ లింక్ మీ ఫ్రెండ్స్ కి సెండ్ చేసి, వాళ్ళ చేత యాప్ అనేది డౌన్లోడ్ చేపించి, నువ్వు కూడా కాల్ ఆ చేయడం స్టార్ట్ చేయ్ అండ్ ఇంకొకటి ఇప్పుడు నువ్వు ఫిల్ చేయగానే నీక్ ఇది ఈ టాస్క్ అనేది రాదు. సో ఈ టాస్క్కి ఒక వన్ వీక్ అలా టైం పడ్తాడి. ఎందుకంటే నాలాగా చాలామంది వాళ్ళు కూడా వేరే వాళ్ళ ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తారు కదా, సో మీరు మేము రిఫర్ చేసిన వాళ్ళ ఇది అందరిది రిజిస్ టెషన్ అవుతాది అన్నమాట నెబర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం ఆ మనకు టాస్క్ టాస్క్ అనేది వస్తాది. ఇప్పుడ్ నాక్ ఉంది టాస్క్ నీకు లేదు సో నీకు వన్ వీక్ తర్వాత ఈ టాస్క్ అనేది వస్తాది.
అంటే ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ వాళ్ళతో డౌన్లోడ్ చెపిన త తర్వాత వాళ్ళక్ కూడా, అలాగే ఫిఫ్టీన్ డేస్ లో తర్వాత అలా వస్తది.
వేసన్ టైం పాట్ అతడి గని జస్ట్ వన్ వీక్ అని వన్ వీక్లో వస్తాది. వన్ వీక్లో వచ్చే ఛాయిసెస్ ఉంది. అది ఎలా అంటే మనం రిఫ్రెష్ చేస్తూ
అవునా
ఉమ్
సరే